చెప్పండి అక్క
బావున్నారా
బావున్నాను మీరు బావున్నారా
ఊ బావున్నాను ఏం చేస్తున్నారు.
ఖాళీనే ఉన్నాను
అవునా ఏం షాపింగ్ వాల్ ఏం చేయలేదా
ఆన్లైన్ షాపింగ్ చేసాను ఫెస్టివల్ కి
ఏ ఫెస్టివలు
ఉగాది వస్తుంది గదా
ఉగాది ఎక్కడా అమెజానా ఫ్లిప్కార్టా మీషోనా మీషో లో ఈ మంత్ తో ఆఫర్ ఎక్కువ ఎయిర్టీ పర్సెంట్ రన్ అవుతుంది కదా
అవును సెవెన్ సెవెన్త్ నుంచి స్టార్ట్ అయ్యింది
బాగున్నాయా రీజన్బుల్గా
బయట ఆ స్టిచ్చింగ్ చేయిస్తున్నాను బావున్నాయి
అంటే మెటీరియల్ గోన్నావా అ లేకపోతే రెడిమెడ్స్ ఎమన్న
చేస్తున్నానా లెహెంగా హాఫ్ సారీ స్టిచ్చింగ్ వేయిస్తున్నాను
అవునా, అది కొంతమంది మీషోలో కొంచెం కలర్ పోతాయి అదా ఇది అలా అంటుంటారు నిజమేనా
ఆ అలా ఏం లేద అక్క కొన్ని బాగున్నాయి క్లాత్స్
అదే కొంచెం మీషో లో ప్రైస్ తక్కువ ఉన్నా కూడా కొంచెం కలర్ పోతుంది అంటుంటారు
అవునా
మ్...
అలా ఏం లేదు బాగున్నాయి క్లాస్ కాకపోతే మనం రేటింగ్ బట్ టీ తీసుకోవాలి
అవునా మీరు ఎంబ్రాయిడరీ తీసుకున్నా వా
ఆ అవును
అ అంటే కాస్ట్ త్రీ హండ్రెడ్ లోపలే ఉంటాయిన్నీ ప్రతి ఒక్కటి
ఆ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇంకా హై కాస్ట్ పెడితేనా మంచి క్వాలిటీ వస్తాయి
మంచి క్వా.. మంచి క్వాలిటీ వచ్చినా కూడా అవి ఎట్లా అంటే మామూలు సారీ ఉంటుంది కదా నార్మల్ గా అలా ఉంటుంది కదా పీస్ మొత్తం అది
ఆ అవును అంటే హాఫ్ పట్టు హాఫ్ పట్టు బ్లౌజ్ పీసెస్ కానీ లేదంటే ఏనా నార్మల్ బ్లౌజ్ పీసెస్ కానీ ఏది కావాలంటే అది తీసుకోవచ్చు
ఓ
మ్... అంటే ఒక్కో డిజైన్ బట్టి క్లాత్ కూడా చేంజ్ అవుతూ ఉంటది
హు మామూలుగా నువ్వు అనంతపూర్ లోనే ఉంటారు కదా మీరు అక్కడ జూన్ డియో లో అట్లా దొరుకుతాయి కదా బాగా
ఆ అవును
కానీ జూడియోలో తక్కువ ఉందంట కదా స్టాక్ అక్కడ
అవున అక్క కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అట్లా బైట్ షాపింగ్ కి
అవునా
ఔను
కానీ ఇక్కడ ఏది అమెజాన్ లో ఈ ఫ్లిప్కర్ట్ లో కూడా కొంచెం బాగుంటాయి
అవునా
క్వాలిటీ బాగుంటుంది ఏమంటే స్టాండర్డ్ గా ఉంటుంది అంటే తా నమ్మొచ్చా లే కాకుండా బాగుంటాయి ఎప్పుడు
అవునా కానీ మనం ఆ బయట షాపులలోనే క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగా ఎక్కువ కాలం వస్తాంది మనకి
అవును అవును అది నిజమే కానీ ఇప్పుడు ఏమి డిమాండ్ కు స్టిచింగ్కి వాళ్ళ దొరక్క ఎక్కడం లేదు స్టిచ్ చేసేకి
అవున
దాని బదులు రెడీమెంటే బెటర్ అని ఎక్కువ మంది నాలాంటి వాళ్ళు రెడీమేడ్ తీసుకుంటాన్నారు.
అవును
మీకేమన్నా మీకు బా తెలుసనుకుంటాన్న అందుకే స్టిచ్చింగ్ ఇచ్చారు.
ఆ అవునక్క అదే రెడిమేడ్ అయితేగిన ఎక్కువ కాలం రావు కదా మనకిల
అవునవును అంటే అది రెడిమెంట్ తీసుకున్నా కూడా మనకి కొన్ని సార్లు సరిపోదు పిట్ గా
ఆ ఎక్కువ రోజులు కూడా రావు క్లాత్స్ త్వరగా చినిగిపోవడము అట్లా జరుగుతయి.
ఆ అవును ఎప్పుడు మిషోలో నేనా అప్పుడప్పుడు చూసాను ఆఫ్ సారీలు ఇక్కడ మొబైల్ స్టేటస్ లో పెట్టినప్పుడు అ మిషోలొనె నా అవి కొంచం అన్ టే అ ఆఫ్ వర్కు పట్టులో ఉంటుంది అలా టైప్ ప్ లో వేసావు చూడు ఒక్ కసారి నేను ఎప్పుడో చూసాను నాకు గుర్తులేదు. అవన్నీ మీషోలొనె నా
ఆ లేదు కొన్ని బయట తీసుకున్నా కొన్ని ఆన్లైన్ ఫ్లిప్కార్ట్ ఇట్ల మింత్రా
ఆ మింత్రా కూడా బాగుంటుంది. చాలా బాగుంటుంది మింత్రా కానీ కాస్ట్ అటు ఒక చిన్న చిన్న పిల్లల డ్రెస్లే తౌజండ్స్ లో కూడా ఉంటాయి సిక్స్ తౌసండ్ సెవెన్ తౌజండ్ ఆ కాస్ట్ ఏమో మల్ల అర్థమే కాదు.
అవును మీరు ఉగాదికి ఎలాంటి ఆ అంటే డ్రస్సేస్సు సెలెక్ట్ చేస్ కున్నారా అక్క
నేను ఉగాదికి ఎక్కువ చీర కడదామనే అనుకుంటున్నా
అవునా
కున్నాను స్టిచ్చింగ్ చేసినాను. చూడాలి. డ్రస్ కూడ తీ మాములుగా బయట షాప్ లోనే తీసుకున్నాను.
అవున్లె
దాంట్లోనె చూడాలి ఏదో ఒకటి నా కంఫర్ట్ మీద సమ్మర్ కదా
అవున
మన వీలుని బట్టి కొన్సేపు పూజ టైం వరకు సారీ కట్టుకొని మళ్ళీ డ్రస్ వేసుకోవడము అలా ఉంటుంది మీరు వెళ్ళలేదా మీ సొంతూర్కి?
ఆహా లేదు వెళ్ళలేదు.
ఏం అలా పండగ కదా అది మనకి ముఖ్యమైన పండగ కదా తెలుగు వాళ్ళకి.
హుమ్ మేము ఇక్కడే చేసుకుంటున్నాం ఇంటి దగ్గరె
అవునా ఆహ్ మామూలుగైతే చిన్న ఫెస్టివల్ కూడా వెళ్తారు కదా
ఆ వెళ్తాము
అందుకు ఉగాదికి వెళ్లలే లేదా అడుగుతున్నా హు ఎందుకు మీ సె మీ సైడ్ పోవాలంటే, రోడ్డు ట్రాన్స్పోర్ట్ ఇంకా జరుగుతాంద ఉందనుకుంటా కదా
హు లేదక్క అయిపోయింది హు కంప్లీట్ అయింది
ఇవి మీ సైడువి ఆ చెప్పండి
నేను ఆ చిన్నవి మొక్కలు పెట్టాను గులాబీ చెట్లు అట్లా
ఆ ఓకే
ఆ వాటికి ఆ ఫ్లవర్స్ కొంచం పెద్ద సైజు రావడం లేదు, చిన్నగా వచ్చి ముడుచుకొని పోతున్నాయి.
హు
వాటికి ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్తారా
అంటే నాకు తెలిసి సొల్యూషన్ ఏమంటే దీనికి మనకి ఇది ఉంటుంది కాదమ్మా, ఆ ఆవు గంధం అంటారు ఆవు ఏమంటారు ఆ పంచ ఆత్ ఉంటుంద్ కదా ఆ దానిలో ఇది కొంచం ఏమంటారు ఉ పసుపు కలిపి ఇట్లా మన స్ప్రే చేసే బాటిల్స్ ఉం టాయి కదా తాంతో చే అయితే ఏదన్నా ఇట్లా ఆకులు ముడుచుకున్న, ఒక చుక్కలు చుక్కలుగా బ్లాక్ కలర్ లో వచ్చింటాయి కొన్ని చెట్లకుకి ఆకులకి
ఆ అవునవును మచ్చలు బొంగు మచ్చలాగా వచ్చిన్ యి మ్
ఆ మచ్చలు వెళ్ళిపోతాయంట నేను
అవి హ్మ్ పువ్వులు ఎక్కువగా పూయడం లేదు అవ్ ముడ్చుకుపోతున్నాయి ఈ ఆకులు ఇంక పువ్వులు కూడ కొంచం విచ్చుకున్న వెంటనే అది అట్లే ముడ్చుకేలిపోద్ ముడుచు కొనిపోతుంది
అదే అస్ అది స్ప్రే చేస్తే చానా బెనిఫిట్స్ అని చెప్నారు మా పెద్దమ్మా గూడ ట్రై చేస్తాంలెండి
హ్మ్
బాగా పువ్వుల్ కూడ మొగ్గకు మొగ్గోచ్చే టైంకే బాగా పెద్దగ విచ్చుకుంటుంది
అవునా
హ్మ్ అద్ చేయండి ఒకసారి ఆహ్ వే ఎరువు మనం బయట కొనే దానికంటే మనం నాచురల్గా దొరికేది వేయడమే బెస్ట్ అది. డ్రై అయిపోయినంకేత్తే ఇం కొంచం బెటర్గా ఉంటుం
ఉమ్ ఆవు పేడ గే గేదెల పేడ
ఆ అవునవును
అలాంటివెన్నీ డ్రై చేసి ఎయాల
ఆహ్ డ్రైయే బెస్ట్ వెట్ కంటే డ్రై అయితేనే కొంచం బెట్రు డ్రై అయితే దాంట్లో కొన్నిసార్లు ఈ చిన్న చిన్న పురుగులు కూడ వ స్తాయి. వాటి వల్ల చానా యూజ్ అయితుంది చెట్టుకి సాయిల్ కి
హుమ్ ఊ
అది ట్రై చేయండి ఒకసారి
చేస్తానక్క
మీకి బాగా ఇంటి దగ్గర పెట్టుకోడానికి బాగా ప్లేస్ ఉందా
ఆ బా ప్లేసె బాగుంది ఎరమట్ ఇ అంతా తోలిచ్చేసి చిన్న చిన్న మొక్కలు పెట్టసాను. ఉహ్ నందుకు. కోసం కొంచెం డౌట్ ఉంటే అడుగు.
పర్లేదు మాకు అసలు ప్లేసే లేదు. ఇక్కడ పెట్టుకోవడానికి ఏదన్నా గాని
ఆన్లైన్
నాకి ఆ పెట్టడం చాలా ఇష్టం కానీ ప్లేస్ లేదు ఒక్కలఒక్కత్ చెట్టు కనీసం మన తొలసి చెట్టు పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు
అవునా నేను ఫ్రూట్స్ ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇంకా వెజిటేబుల్ ప్లాంట్స్ అన్ని పెడతా టేసనా
మంచిది మా ఇది ఇది పెట్టుకో ఏమంటారు. చెట్టు బాగా పందిరల్లిచ్చుకో బాగుంటది. ఈ చిన్న చిన్న బీరకాయ టైప్ లో
ఇంకా ఓకటి ఓటి బీరకాయ చెట్టు వేసాను అది బాగప పందిరల్లుతది
అవునా వచ్చిందా ఒకటన్నా అదే అట్లా ఏదన్నా మన చేతుల్ద ఇది చేసింది వస్తే చానా హ్యాపీగా ఉంటుంది
అవున్ టమాటా చెట్లు పచ్చిమిర్ మిర్చి చెట్లు ఇలాంటివన్నీ పెట్ పెట్టాను బావొస్తున్నాయి అవును
ఇంకేమి నువు నువ్వు మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు
అవును
ఇది కొత్తిమీర వేయకూడదా అది కొత్తిమీర రావంటారు చాలా మంది మెంతాకు కొత్తిమీర అలా సీడ్స్ వేయడం మన ఇంట్లో సీడ్స్ వేస్తే వస్ వస్తాయా
ఆ వస్తాయి అక్క నేను మట్టి తోలిచ్చినాను కదా ఎరమట్టి లో కాబ కాబట్టి బాగా వస్తున్నాయి
అంటే నువ్వు సాయిలు కొనుక్కున్నావా నాచురల్ గా ఎక్కడైనా బయటి పోయి తోట్లల్లో తీసుకున్నావా
అ లేదు కొనుక్కున్నదే అక్క
బుక్ చేసినావ అమెజాన్ మామూలుగా ఇట్లా ఇటుక టైప్ లో వస్తుంది కదా అమెజాన్ లో బుక్ చేస్తే
ఆ లేదు లేదు అది కాదు
ఓహో అవునవును అక్కడే మీ దగ్గరలో వెళ్ళి తీసుకున్నావా మామూలుగా ఈ యూట్యూబ్ షాట్స్ లో చూసినప్పుడు ఇంత వచ్చిందేమో ఒక ఇటుక టైప్ లో ఉంటుంది వాటర్ పడితే ఎంత వస్తుందో టబ్బ అంత వస్తుంది
ఆ అవునవును
అదేదో ఏమంట టెంకాయ నారనో అదేదో ఏదో అంటారు ఆ
వస్తుండేది
మొక్కలు ఇప్పుడు ఎట్లున్నై అక్కడ ఒక్కటి ఫిఫ్టీ రూపీస్ అన్న ఉన్నాయా
హండ్రెడ్ రూ హండ్రెడ్ రూపీస్ పైనే అక్క ఇప్పుడు ఇంకా ఎండాకాలం కదా ఎక్కువ రేట్ ఉంటాయి
అవును ఇక్కడ అమ్ముతున్నారీ ఇక్కడ మాకు శనివారం సంత ఉంటుంది ఒక్కొక్కటీ మల్లె మొగ్గ అయితే ఒక రేటు రోజా పూలు అయితే ఒక రేటు అలా ఉంటాయి
ఆ తక్కువ కాస్ట్ పన్నప్పుడు తీసుకొని పెట్టేసేయ్ ఇంకా బాగుం ఈ చెట్లు
తెలియదు అమ్మ మాకి
ఆ
మీరే మీ లాంటోళ్లు పెట్టిననీ విన్నప్పుడే నాకు పెట్టాలని అనిపిస్తుంది
అవున
హ్మ్ సరే
సరే ఆ సరే